హలో నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారండి బా బాగున్నా న నేను బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు చానా అద్భుతము అండి ఇంకా అండి ఏం చేస్తున్నారు ఏం లేదండి ఇప్పుడే ఇంకా తినాలా చే స్తున్నారు ఇంత ఫాస్ట్ గా తింట తరవిరు
ఇల్లే నా తింటా నువ ఏ ఒకవెలా ఎర్లీ తినలీ అనిపిస్తే ఏడ్ తర్టీి తింటా పోతే లేట్ అయితే పది అన్నారకు తింటా
ఆహా ఓకే మరి ఏంటి స్పెషల్ రు వాళ ఎంటిదండి రీ సౌండ్ ఓస్తుందండి రీ సౌండ్ ఆ ఒకే ఇప్పుడు చెప్పండి ఇనిపిస్తుంది ఇప్పుడు ఆ వినిపిస్తుంది హయాత్ నగర గానీ మీరు హైదరాబాద్ ఎల్లారా అండి ఆ నేను రీస్ సెంట్లీ అక్కడ నుంచి వచ్చాను హైదరాబాద్ నుంచి ఏమేం ప్రదేశాలు తిరిగారండీ అక్కడ అక్కడ మేం తిరిగింది యాక్చువల్ గా నేను ఉండే ఏరియా అక్కడ ఉప్పల్ అన్నమాట ఉప్పల్ నుంచి నేను మన ఏమంటారు చార్మినార్ ట్యాంక్ బండ్ మళ్ళీ ఇటు మన ఎగ్జాక్ట్ ఏదే పేరు తెల్వదు గానీ జస్ట్ ఒక వాటర్ ఫాల్ ఉంటాదనమాట కోహెడా అని అటుసైడ్ ఎల్లినం అటోకటి మీ గుర్ కోట్ ఏంటిది ఒక గుట్ట ఉంటుదండి జగదీరుగుట్ట ఆ కీసర గుట్ట ఎమ్మో పేరు గుర్తులేదు కానీ వెళ్ళిన ఎటు సైడ్ నుంచి వెళ్ళండి అది ఏటు సైడ్ నూన్ ట్రేన్ ఆ ఏరియా కూడా నాక్ అంత గుర్తులేదు ఒకసారి వెళ్ళిన న్యూ ఇయర్ కి ఈసీఐఎల్ ఆ ఆహా ఈసిల్ కాదు కీసరగుట్ట పేరు అంటే కీసరగుట్ట కూడా కాదు ఆగండి చెప్తా ఒక్క నిమ్షం
యాదగిరిగుట్టా
ఇంకేం ఇంకేమున్నాయి అండి గుట్టలు ఎక్కడ మీరు అర్థం కాలేదు
జగద్గిరిగుట్ట కిసరిగుట్ట
అక్కడ మొత్తాం ఏంటంటే ఇట్లా మన హనుమాన్ టెంప్ పుల్ ఉంటది ప్లస్ పెద్దగుంటది నాకు పెద్దగా నేమ్ ఐడియా ఓస్ స్థలేదు ఏరియా ఎట్సైడ్ ఉంటదో
పెద్ద ఉంటదా హనుమానేమో
అంటే మొత్తం ఈ ఆంజనేయ స్వామిదే ఉంటది ఆడ టెంపుల్ అంతా అది ఎక్కడ ఎక్కడా అది ఎక్కడుంటది హైదరాబాద్ కొహెడా ఏరియా ఎక్కడ అంటే చెప్తన్నా ఉండు పెద్దగా గుర్తుకొస్తాలేదు నాక్ కూడా కొహెడా
హ్మ్హ్మ్ హ్మ్ కోహెడ అం టె అంత అవగాన లేదండి మరి మనకు కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదు కొహెడకు ఇంకా ఏమన్నారండి ఈ రోజు హలో
కోహెడ మధ్య ఏంటి దండి వంట ఇంకా చేయలేదు చేయాలి ఏం వండుతున్నారు మరి ఈరోజు బెండకాయి ఫ్రై
ఉ
ఏమన్నా అప్డేట్ ఓచ్చిందా రంజాన్ ఎప్పుడని మరి నాకు తెలిసినంత మాత్రంమైయితే రంజాన్ వచ్చితే ట్వంటీ ఫస్ట్ కీ సోమవారమ శనివారం శనివారం ఇక్కడ వాళ్ళు ఇంటిదంటే మా సైడ్ వాళ్ళు కొంచం కన్ఫ్యూస్ గున్నారు ఫ్రైడే ఉంటందో సాటర్డే ఉంటదో అని నేనైతే సాటర్డే అని కన్ఫర్మ్ అకుంటన్నా ఎందుక్ కంటే ఇప్పుడు సౌదీ వళ్లకు అయిన తర్వాతనే ఇండియాలో అవుతది ఫెస్టివల్ ఆ అవును
అవును ఉహు ఓకే ఓకే మరి ఎంతిదండీ రంజాన్ ప్లాన్
ఏం లేదండి ఏమి లేదు లేటస్ ని కలుస్తాం స్వీటేసి పాయసం అందరికి ఇక దావాత్ చూసుకుంటాం ఇంటికెళ్ళి
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ఇంకా ఏం ఏం ఏం వంట చేద్దాం అనుకుంటన్నావ్ మరి
ఎప్పుడు ఫెస్టివల్ కి ఫస్ట్ పాయసం తర్వాత బిర్యానీ
మ్మ్
మాకు ఏ పండుగ లేకపాయ ఆ పద్దన చిత్రాన్నం చేసుకున్న పాయసం పెళ్లక్క పెళ్లి నేను హైదరాబాద్ తిరిగింది అంటే యాక్చ్చ్వల్లి చెప్పాలంటే ట్యాంక్ బండ్ అండ్ చార్మినార్
చార్మినార్ ఫిలిమ్ చూస్తారాండి మీరు థియేటర్లో మ్మ్
చూస్తామండి నేను ఒక మూవీ హారర్ మూవీ ఈషా ఈషా సినిమా థియేటర్ ఇటు మా అంటే మా కాలేజ్ దగ్గరే ఉప్పల్ సైడ్ ఉప్పల్ ఉప్పల్
ఉప్పల్లో
వాసన కొడుతుంది ఆ బాగుంది
మ్మ్ ఇది యాక్చువల్లీ నేను నేను ఉన్నది వచ్చేసి మన ఇదండి చైతన్ ఎబరు తెలుచున్నారు చైతన్య పురి దిల్సుక్ నగర్ నాగోల్ ఎల్బీ నగర్
నాగులు మాకు దగ్గరే నాగులు తర్వాతనే ఉప్పల్ స్టాప్ వస్తది ఆ ఎల్బీనగర్ నగర్ కూడ దగ్గరే ఒక హాఫనవర్ అంతే
అదే నే నేను నేను నేను ఉన్న ఏరియా ఐతే గిదే మా మారుతి నగర్, చైతన్యపురి, దిల్సుక్ నగర్ నేను మనం ఫోర్ ఇయర్స్ ఉన్నాం మా అండి హైదరాబాద్ లో నేను ఎప్పుడుూ థియేటర్ ఎక్కువ శాతం నేను థియేటర్ వెళ్ళాలంటే ఇటు ఇంకా హైదరాబాద్ లో ఏముంటదండి ఎక్కువ ఫ్రీ టైమ్ లో ఏముంటది ఏమైనా ఒక సినిమా పొగుడే కదా నేను ఒకవేళ ఆ సినిమాకు నే
సినిమాకి ఒక థియేటర్ వెళ్తుంటాయి మన కొత్త పెట్ల మిరాజ్ అని ఉంటది చానా బాగుంటాయి ఎక్కడ ఉండేది ఏరియా
కొత్త పెట్లొ మెరాజ్ ఉంటది, ఇంకొకటి మన రాజధాని ఉంటది ఇంకోటి దిల్సు నగర్ లో ఆ రెండు బాగుంటాయి థియేటర్లు చాలా మంచిగా ఉంటది క్లీన్ ఉంటది మంచిగా ఉంటది చాలా
మేము వెళ్ళాం ఇంకా బాగుంది ఎక్కడ దిల్సుక్ నగర్ లో అక్కన్నే ఏషియన్ థియేటర్ అని బాగుండే అది కూడా
మ్మ్ హ్మ్
ఇషా మూవి ఒకే మరి అంతా బా య ఏం లేదు కపోతే అందులో ఏంటంటే వాళ్ళ గెటప్స్ కొంచెం భయ పుట్టిస్తాయి సౌండ్స్ అక్కడ పేడతారు వాళ్ళంతే అది ఏమ్ లేదండి ఫ్రెండ్స్ అంటే నలుగురు ఫ్రెండ్స్ అంటారు ఇట్లా అంటే బాబాలు వేషాలు చే వాళ్లని మోసం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఇట్లా పట్టుకోవడానికి వెళ్తారు వాళ్ళు అట్లా వెళ్తూ వెళ్తూ అంటే ఒక డాక్టర్ అయినా ఉంటాడు ఆయన ఒక బాబా వేషం వేసుకుంటుడు అనమాట ఆయన బాబా కాదు ఫ్రాడ్ అనేసి నమ్మిద్దాం ప్రూఫ్ చేయడానికి వెళ్తరు వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ బావిలు పడి అంటే ఒక ఇట్లా కొండలా ఉంటుందన్నమాట అది కిందకి గోతిలాగా అందరు పడి చచ్చిపోతారు ఆ చనిపోడ ల్లా తెలువదు వాళ్ళు ఆత్మలుగా తల్లిపోతారు కాపోతే లాస్ట్ కి మూవీతో థ్రిల్లింగ్ అనమాట సస్పెన్స్ ఉంటది వాళ్ళు ఈ బాబాని కలిసాక వాడు చెప్తాడు మీరు చనిపోయి చాలా రోజులు అతుందని వాళ్ళ అప్పటికి నమ్మారు ఆ అంత సస్పెన్స్ మూవి అది తెలువదు చనిపోతారు అ నలుగురు తెలిదు వాళ్ళకి చనిపోయిన విషయం తెలవదు ఆ
ఆహా
ఆ వెళ్ళిపోతారు ఆ అందులోనే అంటే వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ ఉంటదిన్నమాట బైక్ మీద వస్త ఉంటది వాళ్ళు అవి చూసుకుకుంటారు అంటే వీళ్ళు కార్ లో జోకులు చేసుకుంటుంటారు ముందు నుంచి బైక్ బైక్ వస్తుంటది వాళ్ళు చూసుకుంటా గుద్దేస్తారు ఆ పూర్ ఫ్యామిలీలో పాపం వాళ్ళ వైఫ్ చనిపోతది ఇందులో వీళ్ళు నలుగురు చనిపోతారు ఈ చనిపోయినమ వైఫ్ ఒకతన్ని బాడీలోకి వచ్చి వీళ్ళని చంపడానికి ట్రై చేస్తుంటది
ఆ చనిపోయిన ఏద ఏదైతే ముందంటే మోటార్ సైకిల్ల్లో ఒక లేడీ ఉ
ఆ లేడి ఉంటదొ ఆమె వేరే వాడి ఒంటి మీదకి వచ్చి వీళ్ళని చంపడానికి చూస్తది. ఆమెకి కూడా తెలివది వీళ్లు చనిపోయిన విషయం ఉం బాబా కి మాత్రం తెలుసు లాస్ట్ కి చెప్తాడు ఉమ్ చెప్తే ఆమె నమ్మదు అప్పుడు ఆ తర్వాత ఆమెని అంటే ఒక హీరోయినే నమ్మదు ఫస్ట్ ఎట్లా అంటే వీళ్ళు నలుగురు ఉంటారు కదా ఆ నలుగురిలో ఒక్కొక్కరు మెలమెల్లగా వాళ్ల ఆత్మ వెళ్ళిపోతూ ఉంటది ఆ అయితే అ వాళ్లతో అట్ల చెప్పే వాడు వేరే దయ్యాలు అంటే ఇనాకి ఈ బాబా వీళ్ళ నలుగురికొకటి ఆశిస్తడు సరే రాంగ్ బాబ ని చూపించడానికి మీరు ఇంట్లో ఉండండి మీకు ఇంట్లో దయ్యాలు ఏం కనపడవ్ పోతే నేనే తప్పనని వెళ్ళిపోతా అంటాడు అప్పుడు ఆ ఆ అట్లా సో ఇక వాళ్ళు అట్లా ఉంటారు ఒక తర్వాత ఒకరు మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు అందులో హీరోయిన్ ఏం అనుకుంటుంది ఆ నిజంగానే దయ్యాలు ఉన్నాయి వాళ్ళని చంపేస్తున్నాయి అని భయపడుతు లాస్టుకి ఉరుకుంటూ బోతే వా బాబా వాళ్ళని కలిసి వాటిని చెప్తడు మీరు చనిపోయి చాలు అయితేంది సంథింగ్ ఇన్ని డేస్ అయితుందని చూపిస్తాడు ఆమె నమ్మదు అప్పుడు వీల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అదే మీద చేస్తారు సథింగ్ ఏమో ముద్ద అన్నం పెట్టి పూజ జేస్తరు ఫోటో కి అది చిన్న నదే మన నది లాంటిది ఉంటది అక్కడ కూర్చొని చేస్తుంటారు ఆమె పిలుస్ స్తుంటది గాని ఆమెకి మెము వీళ్ళు గనబడరు అంటే ఇంకా వీళ్ళ పేరెంట్సు కనబడదు అలా అప్పుడు ఆమెకి అర్థంమైపోతది
నేను చనిపోయినా అని
పోంగనే అప్పుడు ఆమెకి అర్థమైతది అయినా పాట్టు ఉంది అంట ఆ ఉందంట ఏమో నాకైతే అనిపిస్తలేదు అంతగా ఏం స్టోరీ లేదు అందులో
భయాందోళనకు గురియ్యలా మీరు
ఆచేవల్గా నాకైతె బాగ నవ్వొచ్చింది ఈ సినిమా జూస్తే
ఆహా భయం భయం రాలేదు నవ్వచ్చింది
నవ్వొచ్చింది నాకు అందులో భయపడానికి ఏం లేదు ఏంటంటే వాళ్ళు సైడ్ నుంచి ప్లేజె సౌండ్ ఎక్కువ అనిపించింది అంతేగాని భయపడడానికి ఏం లేదు
అవునా అండి సరే అండి మీరు మీరు మం
ఓకే అండి నా గూడ మీతో మా షేపు చాల మంచిగనిపిచ్చింది థ్యాంక్ సో మచ్ ఓకే అండి ఓకే అండి
అయిపోయేందా